అక్క హాయ్ అక్క ఏక
హాయ్ రా నీ వాయిస్ వినిపించట్లేరా
ఇప్పుడు
రీసౌండ్ వినిపిస్తుంది
అవునా ఇప్పుడు వినిపిస్తుంద అక్క
ఆ వినిపిసుందిరా తింటున్నారా నువ్ తిన్నవా
ఆ ఇప్పుడే తిన్నా అక్క మేము మూడు చేతులు పెట్టి యేటొస్తాయమి తాంబత్ పీచిలో
ఓకే
మీకేం పెట్టారు అక్క ఏ ఇరోజు స్పెషల
మాకు వెనస్డె పెడతారు కదా నెక్స్ట్ డె సండే చికెన్
చెప్తున్నానా మీక నేను వీడియో కాల్లో మాట్లాడా మీతో ఒకసారి
అవునా ఫెస్ చూసుండగాని నేం తెలీదు
అవునా
ఆ పేసెస్ చూసాం చాల మందే వున్నరు
అప్పుడు నేను రహనా రూమ్ లోనే ఉండేదాన్ని ఊ నిన్న చేస్
మీర్ కాల్ చూపించట్లే ఇందాక నెన్ లిఫ్ట్ చేసా అది వైట్ బ్లాంక్ గా వచ్చింది మళ్ళీ చూస్తే కట్టే
అవునా రెండు పోయిన కనవ్వి
నా తెలిసి యాడ్ అవవ్ అనుకుంటా లేరా లైక్ దాన్ని వాళ్ళు తీసుకుంటారెమో ప్రాబ్లం అలా తీసుకోని
మొత్తం అయితే ఫోర్ పోయినాయి
ఒకే
ఊ ఏమైతదో ఏమో అంత జీరో పడింది జీరో పడింద అక్క మీకూడా అవునా
ఊ
నువ్వు కూడా మాట్లాడేవా అక్కతో అందరు మాట్లాడారు నేనే లాస్ట్
చాలా మంది మాట్లాడారు గసిస్ సెవెన్ మెంబర్స్ వరకు సెవెన్ ఎయిట్ మెంబర్స్ వరకు
పిల్ల చెప్తా ఉంది నేను మాట్లాడ అక్కతో అని ఎక్కడున్నారు అక్క హైదరాబాద్ లోనేనా
ఆ హైదరాబాద్ లోనే ఆశలే ఇంకా
హాస్టల హాస్టలయినా మీకు చికెన్ పెడత ఉన్నారు కదా అక్క మాకు పీజీ అయిన పెట్టట్ల
అ
మాకు వి వీక్లీ ఒన్ సెమ్ అది కూడా సండే నైట్ పెడతారు
ఉమ్
తినేసింతంగ నైట్ ఇంకేం తినం డస్క్లొ పెట్టేస్ నా బట్టు తను ఉతో
మధ్యాహ్నం బాగుంటాద ఫుడ్ పీజీ నుంచి మరి
మధ్యాహ్నం బాగుండదక్క మార్నింగ్ నైట్ బాగుంటది మార్నింగ్ మార్నింగ్ నేను ఆంటీ చాల కష్టం టైమ్ ఉందిరా అన్న ధనుజా నె ఎవరి తోనో ఫోన్ మాట్లాడుతుంది పక్కన పక్కన బెంచిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం
మీరు అసలు రచ్చరచ్చ చేస్తున్నారు కదండి
ఆ హ హ జాస్ పోయిందంట అహ్ చూసుకుంది తర్వాతే నీ వాయిస్ అక్కకివినిపిస్తుందంట అక్క అ పిల్ల రీల్స్ చూసావా చేస్తమయ్ హే గాయ్స్
అ హే గాయ్స్
ఎంది అక్క ఏందో చెప్పిందంట నా గురించి వే నెమ్మర్ చెప్వా నా గురించి ఎందొ చెప్పిందంట నీకు ఉమ్ ఆ ఆమె రీల్స్లల్లో క పాట పాడింటాది అందుకని జెప్పింటది
ఆ నేనె అడ్గా బా బాగుంది అని చెప్పేసి బాగ పాడావ్ అంటే వాయిస్ నీదేనా ఉంటే కాదు అన్నది
నేన్ ఎల్ల నో రీల్స్ పెట్టనక్కా ఆ పిల్లయిన పెడతది కదా
మంచి పన్ చేసావు రా ట్రై చేయొచ్చుగా
తిడుతార్ ఇంట్లో మాములుగా వీడోస్ తీసుక్ పెట్టుకుంటా గ్యా ఇంటి లోనే ఉంటయి ఇట్లకైనా హెల్ప్ అయితదని
బాగనే పాడుతున్నావు రా పెట్టొచ్చు ఆ
అందుకనే సెండ్ చేస్
ఇంక చేయండి
అక్క ఎన్ని కాల్స్ మాట్లాడావ్ నీక్ ఫస్ట్ అంటే ఫస్ట్ రోజే ఓపెన్ అయిపోయిందా
ఆ
మాకు మొన్ననే అప్పులేమి లేదు మొన్ననే ఓపెన్ అయ్యింది అక్క అందుకె మావింక కాల్స్ అలానే ఉన్నాయ్
మీవి సెవెన్ అయిపోయాయా ఫైవా
నాది ఇప్పుడు మీతో లెవెన్త్ కాలు
ఓకే
ఉ మీది ఈ రోజు అయిపోతది కదా
న్న ఎయిడు చేయ కానీ
అ సౌ ఉ నేను అసలు నిన్న అసలు కాల్సే మాట్లాడలే అక్క నేను కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళామా
హ
ఏం మాట్లాడలేదు నిన్న మాట్లాడింటే ఈరోజుటికి అయిపోయిండిండేది
ఆ
హైదరాబాద్ లో ఏం చేస్తారు అక్క మీరు
ప్రిపరేషన్ రా
అంటే ఏ పర్పస్ మీద
గ్రూప్ స్టార్
నువ్వు డాన్స్ వేయచ్చు కదా నాకోసం
హలో
ఆ అక్క
నాకు పక్కన వాయిసే విపిస్తుంది
నందు అంతి అందరు ఈడ ఫోన్లు వెట్టుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చౌలో
ఎలా మాట్లాడుతున్నారు అంటే ప పాట పాడొచ్చుగా డ్యాన్స్ చేయొచ్చుగా
ఆ హా ఒకక్ ఒక బెంచలోనే కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.
ఓ
ఒకదందే సౌండ్ వస్తంది
వాళ్ళు కొన్ని కౌంట్ చేసుకోర అ చూసి మాట్లాడినవ్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి
కొంచెం వినిపిట్లే అయనా కూడా వినిపిస్తుంది
ఊ
అక్క మీరు మీరు ఉండట్లేదా ఫాస్టింగ్
ఇప్పుడు పీరియడ్స్ రందుకుండేను
సీర సొర్సె ఉండరా
ఆహ ఉండరా ఉండద్ ఉండద
అదే ప్చ్ అంటే రెహనా చెప్పింది ఈ రోజు ఫాస్టింగ్ అని మీరు మీరు కూడా ఉన్నారే మో అని
ఫస్ట్లో ఉన్న స్టార్టింగ్లో మో త్రీ డేస్ నుంచి లేను
ఓహో అంటే మళ్ళీ అయిపోతే మళ్ళీ మళ్ళీ ఉంటారా ఎక్కినా
ఏంట్రా
నాగదు గమ్మునుండండి నాకు ఫోన్ వినిపించట్లేదు అప్ క అరుస్తూ ఉన్నారు
వాయిసెస్ అందరి బానే ఉన్నాయిగా
ఆ ఫుల్ గున్నాయ్ ఎవ్వరికి లేదని ఏమిలే అందరికి ఉన్నాయి అవును నాకు అంటే అందరు ఇస్తారు కదా వాళ్ళని ఏం అనలేం
ఆ ల్యాబ్ ఆక్టివిటీ ఎలారా ల్యాబ్ క్ ఎళ్తా అన్నారుగా
బా నింగ్ అక్కా ల్యాబు
ఏలేసి ఓచ్చారా
ఆ మార్నింగే ఐపోయింది. టువెల్ టెన్ వర్. దే తర్వాత క్లాస్ ఉంటది. ఆఫ్టర్నూన్ ఒక త్రీ క్లాసస్. ఏం చెపీరు.
ఉమ్.
దన్న చెప్పే ఉంటది గాదా ఏం జేపీరు అక్కడ వేస్ట్.
ఆ చెప్పింది ఈరోజిగ ఈరోజ్ ల్యాబ్ కి తీసుకెళ్తున్నారు మేడం ఇంకా రాకపోతే చేపిస్తా అన్నది కాల్.
నేన్గమ్మున కూర్చొను. ఎక్స్పరిమెంట్ రాపిస్తారు చెపీరు. రాసింది గూడా వేస్ట్ అబ్బా చెక్ చేరు ఏం చైరూ.
చేపినా అందరు కలిసి వెళ్లండి బ్యాచ్ ఉన్నారుగా.
ఇక్కడ అసలు ఫస్ట్ కెమికల్స్ ఉండాల్ గాదక్కా.
ఏంటి.
కెమికల్స్ ఉండాలి గదా ఆ అవి గూడా లేవ్. ఏం చెపీరు ఊరికే పోయినామా కూర్చుొనుంటాం.
ఉమ్.
ఆఫ్టర్నూన్ వరక్ ఖాళీ ఎవరైనా స్ట్రిక్ట్ మేడం ఐతే ఎక్స్పరిమెంట్ రాపిస్తారు.
ఒకే. నీకన్నీ ఎక్స్పెరిమెంట్స్. తెగ నువ్.
ఆ అవునాకన్ని ఎక్స్పెరిమెంట్స్. స
ఇవన్నీ స్ట్రిక్ట్ గా చేసినప్పుడు అది గుడా స్ట్రిక్ట్ గా చేయమని అడగ అడగద్ద మీరు.
తెప్పిస్. స్తాం అంటారు అంతే అక్క మళ్ళీ రెండు రోజులకి మర్చిపోతారు దాన్ని.
ఉమ్.
తినేసారా అక్క.
ఇప్పుడే స్టార్ట్ జేసారా కిందికెళ్ళి తెచ్చుకున్న పైకి.
నేన్ ఒక్కసారేమో. చ్చ హైదరాబాడ్ కి.
సేమ్ మీది చేయాలేదా మరి వచ్చినప్పుడు.
లేదక్కా అక్కకి ఇంటర్వ్యూ ఉంటే ఒకసారి తోడుకొచ్చా..
ఓ ఏం చేస్తారు అ. ఆ.
అక్క బీటెక్ కదే.
ఓకె
వచ్చాము వాళ్ళేమో ఐదు రోజులు ఉండమనేసరికి రిటర్న్ వచ్చేసాము.
హ్మ్
మీరు కూడా బీటెక్ చేసారా అక్క
డిగ్రీ అయిపోయింది రా నాది బీటెక్ కాదు
అవునా ఏ బ్రాంచ్ అక్క
బి ఎ రా
మేము డిగ్రీ తీసుకుంటే బావున్ను ఆ దీని బదులు
లేదురా వేస్ట్ డిగ్రీ అదే బెటర్
ఏం అక్క అట్టంటావు నిజం ఇది అసలు ఏం చెప్పరు మాకు
నువ్వు ఇంకా ఇదన్నా తీసుకుంటే కొంచెం కోర్స్ కి తగ్గట్టుగా వెళ్ళొచ్చు నువ్వు డిగ్రీ తీసుకొని ఎ ఎటు వెళ్దామని
ఈ పాటికి అయిపోయి ఉంటది కదా డిగ్రీ అయ్యుంటే
అసలు ఫాస్ట్ గా తర్వాత నీక్ ఏం చేయాల్ ఏం చేయాలన్న
అక్కడ అయితే ఎవరు ఒకరు పెళ్లి పెళ్లి చేస్తారు అంతే
జాబ్ చేయవా
మనం చేసినా ఏం లాభం అక్క ఎవ ఎవడో ఒకడు చేసుకుంటాడా వాడి వాడికి ఇష్టం ఉంటాదో లేదో
అలాంటప్పుడు వాళ్ళని చేసుకోవద్దు ఇష్టం లేకపోతే
డాడీ చేసుకోమంటే చేసుకునే ఇంకా
ఓకే
లేదని చెప్పకూడదు చేసుకోము కుదరదు అది అంతా ఉండదు
అడగరా నేను జాబ్ చేసుకుంటా ఇలా నేను నా నా డబ్బులు తో నేను బతకాలనుకుంటున్న ఎవర్ మీద వద్దు నాకు
అవంతా మా అంత మాట్లాడే అంత ఉం లేదక్కా బాండింగ్ అంత లేదు
ఓకే మమ్మీ
మమ్మీకి అసలు ఇష్టం లే పెళ్ళి చేయడమే
అదే ఆ పని అది మంచి పని
ఆ సన్యాసమైనా తీసుకోండి మీరు పెళ్లిళ్ళు చేసుకోగాకండి అంటారు
హ్మ్
చేసుకున్నోళ్ళందరూ అట్లే ఉన్నారని
ఇప్పుడు ఎవరు బాలేలేరా దానికన్నా చేసుకోకుండా ఉండడమే బెటర్ ఆ సరేరా